హలో హా
బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నార ఏం చేస్తున్నరండి
ఏం లేదండి కరెంట్ పోయింది టీవీ చూద్దామంటే
వేసవి కదండి
అవునండి
కరెంట్ కోత ఎక్కువ ఉంటుంది
అవునండి ఎక్కువ ఉంటంది
ఎన్నిసార్లు పోతుందండి మీకు కరెంటు
ఈ మధ్య ఎండాకాలం కదండీ ఎక్కువ తీసేస్తున్నడి ఆ ఆఫ్టర్నూను వన్ అవరు ఈవెనింగ్ వన్ అవరు నైటు నైట్ టైమ్స్ అయితే చాలా ఎక్కువ తీసేస్తాడుండి
అంటే రోజుకి నాలుగ ఐదు గంటలు కరెంట్ పోతుంది అనమాట
అవునండి
కరెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తారండి పని అయిపోయిన తర్వాత
ఆమ్ కరెంట్ అ కరెంటూ
కరెంటూ ఉన్నప్పుడు పని అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు త్తరండి
ఉండి కాసేపు అట్లా రిలాక్స్ గా ఫోన్ చూస్తా ఉంటాం అండి
ఉహు
రండి టీవి ఫోన్
ఉహు అంటే మీరు సోషల్ మీడియా మీడియా ఎక్కువ యూస్ ఇస్తారా అండి లేదంటే గేమ్స్ ఆడతారా అండి
మేము సోషల్ మీడియానే ఎక్కువ యూజ్ చేస్తామండి ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇవి ఎక్కువ చూస్తానండి ఈ గేమ్స్ చాలా తక్కువ తక్కువేనండి ఆడేది ఉ
ఇంస్టాగ్రామ్ ఎక్కువ చూస్తారు ఇప్పు లేటెస్ట్ న్యూస్ ఏమి ఉన్నాయండి
నార్మల్ రేస్ చూస్తామండి మేము
ఐపీఎల్ చూడలేదా అండి
ఐపిఎల్ లే లేదండి ఇంట్లో వాళ్ళు చూస్తారండి నేనైతే లేదు మీరు చూసారా అండి
ఆ తక్కువ అండి చూస్తాం
చూసారండి ఈరోజు మ్యాచ్ ఎవరుకుందండి
రి టేర్న్స్ అండ్ రసీబీ ఉందండి
మీరు ఎవరండి మీకు ఐ మీన్ ఏ టీ మడి
అట్లా ఏం లేదండి అంతా ఒక్కటి ఇండియన్ టీమ్ అంతే
ఇండియన్ టీమ్ అంతేన
ఉమ్ అంతే
ఆ
అయితే సోషల్ మీడియాలో రీల్స్ తిప్పడం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది అని న్యూస్ వస్తుంది మీరు అట్లా రీల్స్ తిప్పితే ఏం ప్రాబ్లం ఉండ ఎలా
హ
అది షడ్ కాకుండా
ఆ అవునండి అంటా ఉంటారండి నేను కూడా విన్నాను కానీ టైం పాస్ అవ్వలంటే ఇంక మనకేంముందండి రీల్స్ షార్ట్స్ యూట్యూబ్ అవే కదండి
యు ట్యూబ్లో షార్ట్స్ చూస్తారా లేదంటే నార్మల్గా వీడియోస్ చూస్తారా
మోస్ట్లీ షార్ట్సే చూస్తానండి
ఉహు
ఊ
ప్పడం వల్ల మనకి కాన్సట్రేషన్ పోతదంట నిజమేన అండి
ఊ కాన్సన్ంట్రేషన్ ఏమో అండి అంత పెద్దగా తెలిదండి నాకు మీరు చెప్తా ఉన్నారు మీకే కొంచెం మంచి ఐడియా ఉన్నట్టుంది సోషల్ మీడియా గురించి
సోషల్ మీడియా ఎక్కవ యూస్ వేయకండి సోషల్ మీడియాల ప్ర న్స్ ఉన్నాయి మనిష పన్స్ ఉన్నాయి కదండి మనకి
ఉ అవునండి అది మన యూసేజ్ ని బట్టి ఉంటదండి మనం ఉపయోగించుకో అనే దాన్ని బట్టి
హు
సోషల్ మీడియా యూస్ చేసుకొని కొంతమంది క్లాసెస్ వింటా ఉంటారు దాని వల్ల వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతది
ఇంతమంది క్రాఫ్ట్ అని
కొంతమంది నేర్చుకోవడానికి ఐ మీన్ డ్రాయింగ్స్ నేర్చుకుంటా ఉంటారు కొ కొంతమంది వంటలు నేర్చుకుంటా ఉంటారు కొంతమంది స్టడీస్ పరంగా యూస్ చేస్త
యూస్ చేస్తా ఉంటారు స్టూడెంట్స్కి అయితే ఎడ్యుకేషన్ పరంగా యూట్యూబ్ బాగా ఉపయోగపడుతదండి ఎందుకంటే ఫ్రీ క్లాసెస్ దొరుకుతాయి
అవునం
ఇంగ ఆగుతయ్ ఇంకొక సొల్యూషన్ దొరుకుతుంది ఎక్స్లెనేషన్ మెథడ్ చేంజ్ ఉంటది ఒకరొకో విధంగా ఎక్స్ప్లనేషన్ చేస్తారు వీళ్ళకి ఏది కానీ ని అంటుంటే అది మనం బాగా అర్థం అవుతదంటే అది వినొచ్చు
ఉ అవునండి
అట్లా యూ యూట్యూబ్ అయితే ఆ ఎడ్యుకేషన్ పరంగా అట్లా యూజ్ అయితది అది ఎడ్యుకేషన్ పరంగా కాకుండా నార్మల్గా యూస్ చేసినడు అనుకోండి చెడిపోయే కూడా అవకాశం ఉంటుంది
ఆ అదైతే నిజమేనండి క్కన్ని ఉంటాయిండి గేమ్స్ గేమ్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి ఐ మీన్ మైన్ మైండ్ మెమొరీ పవర్ కి పెరిగే దాని కోసం ఉంటాయి
ఊ
కొన్ని పజిల్స్ ఉంటాయి
కాయి
ఉ ఇటువంటి గేమ్స్ వల్ల ఐ మీన్ పిల్లలకి కొంచం కొంచెం ఆ మెమరీ పవర్ పెరిగేకి కొంచెం ఉపయోగపడుతుందండి
ఏ గేమ్స్ అని బా చూస్తారండి హలో
ఊమ్
మీరు ఏ మీరు ఏ గేమ్ బాగా యూస్ చేస్తారండి ఔట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఔట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్
ఆ నేను నేను ఆడేదంటే ఇండోర్ గేమ్సేనండి ఎక్కువ
ఉహు ఖాళీ టైం దొరికితే వా ఫోన్ అన్నా చూస్తారు లేదంటే ఇండోర్ గేమ్స్ అన్నా ఆడతారు
అవునండి
ఏం చెయ్ ఇన్స్టాగ్రామ్లో మీరు మంచిగా ఫాలోయర్స్ ఉన్నారండి మీకి
లేదండి మేము నార్మల్గా వాడుకుంటాం అంతేనండి యూసేస్ కోసం మాత్రం అవునండి అవునండి
అట్లా పేజెస్ అప్డేట్ ఉందా లేదా అన్ని ఓకే ఇంస్టాలో ఏమన్నా మంచిగా న్యూస్ వస్తాయా అండి
మంచిగా కొన్ని టిప్స్ ట్రిక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి అట్లాంటివి చూస్తా ఉంటా కొంచెం టైం పాస్ కోసం ఫన్నీ వీడియోస్ చ
ఏమన్ యూస్ చేస్తారా అండి మీరు బాగా
నేను ఎక్కువ యూట్యూబ్ షార్ట్స్ చూస్తానండి
ఉమ్ ఏఐ అండి
ఏఐ చూసా అండి ఏఐ అంటే చార్జిపిటీ బాగా యూస్ చేస్తామండి చార్జిపిటీ పలైట్ ఇఫ్ ఇన్ కేస్ మాకు ఏమైనా డౌట్స్ ఉన్నాయినుకోండి
హు
చార్జీ జీపీటీ అడిగినామంటే చాట్ జీపీటీ బాగా ఈ ప్రతిదీ చెప్తదండి
ప్రతిదీ చెప్తుంది అది రెండు మూడు ఆన్సర్స్ మనం ఒక క్వశ్చన్ని రెండు మూడు సార్ రిపీట్ చేసి చూసినాం అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి కదండి అప్పుడు ఎట్లా
అప్పుడు దానికి చెప్పలా అండి ఏంటి నువ్వు విట్లిస్త అన్నావు ఎందుకు లిస్ అన్నావ్ నేను అడిగింది ఏంది నువ్వు చెప్పేది ఏంది అని అడిగినం అనుకోండి ది ఖచ్చితంగా క్లటీగా మంచిగా ఇ రెస్పాన్స్ అవుతుందండి మనం ఇచ్చే క అటెంట్ ని బట్టి అది రెస్పాన్స్ అయీతదండి
ఉహు
ఉ
ఆ అంటే అప్పుడు మనకి మనం ఇచ్చే ప్రాంట్ బట్టి మనకి ఆన్సర్ వస్తుంద అంటారు రా మీరు
మనం ఇచ్చే ప్రామిటీని బేస్ చేసుకునే ఉంటాయండి
మీరేమన్నా వీడియోస్ అట్లా క్రియేట్ చేసేది కాగాని స్టోరీస్ అట్లా ఎప్పుడైనా క్రియేట్ చేసినార ఏఐ లో
ఏఐ టూల్స్ యూజ్ చేసి లేదండి మామూలుగా నార్మల్ యూసేస్ కోసం మాత్రం మాత్రమే నేను యూజ్ చేస్తానండి అట్లా
అంటే ఇప్పుడు ఒక స్టోరీ క్రియేట్ చేయడం గాని
అట్లా అంటే నేను ఒకసారి ఐ మీన్ ఏవి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ ఇట్లు ఉన్నప్పుడు నేను పిపిటి క్రియేట్ చేసుకునేదాని కోసం దానికి యూస్ చేస్తానండి మోస్ట్లీ ప్రాజెక్ట్
సెల్ఫ్ ఫార్ములాస్ కోసం
అవునండి ఆ ఇట్లాంటి దాంట్ల కోసం ఏఐ టూల్స్ ఎక్కువ యూజ్ చేస్ నండి ఇలా స్టోరీస్ కోసం దాని కోసం అట్లా క ఆ వర్క్ కోసం మాత్రమే యూస్ చేస్తామండి ఎక్కువగా
వంట కూడా నేర్పిస్తుందా అండి
ఏఐ ఖచ్చితంగా అండి ఇప్పు నీకు ఏ కావాల అనుకుంటే అది అడిగి ఏ డెఫినెట్ గా అది మనకి హెల్ప్ చేస్తదండి నాట్ ఓన్లీ ఐ మీన్ ఏమంటారు ప్రొఫెషనల్ వర్క్ అని కాదు ఉమ్ దేనికైనా ఇది చేసుకోవచ్చండి ఉ
గా యూస్ చేయ్యల్ల
అవున అండి
హుమ్
ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మనకి బ్రెయిన్ ని ఐ మీన్ ఏమంటారు బ్రెయిన్ ని కష్ట పెట్టకోకుండా ఆ వర్క్ చేయ్యాల అనుకుంటాం చూడండి అట్లాంటి టైం లో ఎక్కువ యూస్ చేస్తనండి కానీ దాని మీద ఎక్కువ డిపెండెంట్ అయిపోతా ఉన్నారు మన మెమరీ పవర్ ని యూజ్ చేయడం చానా తగ్గించేసుకుంటున్నారు మనుషులు ఉ అవునండి
ఎట్లా డిపెండ్ అయితా ఉన్నామో ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సేమ్ అదేవేలో ఏ ముందు కూడా డిపెండ్ అయితాన్నం
అవునండి ఉ
ఇంకా రాను రాను ఏఐ యూజ్ చేస్తామో ఏమన్నాండి ఇంక పిల్లలకి బుక్స్ కంటే టాబ్లెట్ ఇచ్చి పంపియాల్సి వస్ బుక్స్ ఏం ఉండవ్ స్లెట్స్ ప్లేట్ నుంచి పెన్సిల్ వచ్చింది పెన్సిల్ నుంచి ఇంకొక టాబ్లెట్ పెన్ వచ్చియి టాబ్లెట్ ఇయ్యాల్సి వస్తుంది
ఉ
అంతే ఇంకేం చేస్త చెప్పలే చెప్పలేండి మరీ
ఇంకేముంటాయండి
ఖాళీ టైం లో ఇన్స్టాస్ చూస్తారు
అవునండి అంతా సోషల్ మీడియానే అండి ఇప్పుడు మొత్తం అంతా
హు సోషల్ మీడియాపర సరే
బాయ్
బాయ్ అండి